ఏం చేస్
అలో
హలో
బాన్నావా
బాన్నాను నువ్ బాన్నవా
ఆ బావున్నా ఏంజేస్తున్నావ్
ఏంలే
వర్క్ అయ్యిందా
అయిపోయింది మస్తు ఎండకొడతాంది అసలు చెట్లు గూడా లేవు ఇక్కడ కూసుందాం అంటే
అవునా పూలర్ గిట్లా లేదా ఇంట్లో
కూలర్ లేదు జస్ట్ ఫ్యాన్ మాత్రమే ఉందింది
పావు కొడతుంది ఎండా
నువ్వ అక్కడున్నావ్ ఛీ నువ్వేం చేస్తన్నావ్
నేను ఖాళీగా ఉన్నాయి ఇగో రేగుల కింద కూర్చొని ఫ్యాన్ ఏసుకున్నా కొద్దిగ బయట గాలి గాలి వేడిగొస్తాంది.
అవునా ఏమైంది నీ వర్కు సిస్టమ్ వర్కు అప్పుడు
అది వెళ్దామని మార్నింగ్ నైన్ ఓ క్లాక్ బయలుదేరితే టెన్ అయింది
ఊ
వెళ్ళినాం వెళ్ళి ఆ సార్ వాళ్ళు సర్టిఫికెట్ తీసుకొని సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఈ అన్నారు ఉమ్ నేనా డిగ్రీ కంప్లీట్ అయింది
ఆహా డిగ్రీ కంప్లీన్
ఆ నరేేశ్ అన్న చేసిచ్చిండని చె ప్పినగ అన్న
ఆహా అన్న ఆ సర్టిఫికెట్
చంలో సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి ఇచ్చిండు
రెజ్యూమ్
రెజ్యూమ్ తయారు చేసి ఇచ్చేసరికి దాన్ని పట్టుకొని వచ్చినాం అంటే కంప్లీట్ కాలే కాని డిగ్రీ ఇంకొక వన్ ఇయర్ ఉందిలే కాని అన్న తయారు చేసిండు
ఆహా రైజూమ్ తయారు చేసిండా సిస్టమ్ వర్క్ కోసం
ఊ అంటే వీళ్ళకి చూయించాలి గా డిగ్రీ కంప్లీట్ అయ్యిందని
అవునా
దాని కోసం చేస్తా తీసుకోని వెళ్ళి
ఆ
సార్కి ఇచ్చిన తర్వాత పిలుస్తా అన్నాడు అటే ఉన్నాడు సరే ఆ లోపు నువ్వు వర్క్ నేర్చుకోయిం వేరే వాళ్ళు ఉన్నారు కదా నేర్పిస్తారు వెళ్ళు అంటే వెళ్ళిన
ఆ ఆఫీస్ లోనా
ఆఫీస్ లోనే సార్ దగ్గర ఉండి వచ్చి నా బయటకు వచ్చి వేరే సపరేట్ రూమ్స్ ఉన్నాయి సిస్టమ్ వర్క్స్
ఆ
ఆ అక్కడ ఒక ల్యాప్టాప్ ఇచ్చిరు
సపరేట్ గా నీకే చిరా
సపరేట్ ఇచ్చిరు చూ నాకు తెలియదు కదా అక్క అంటే ఫస్ట్ అదేంది ఎగ్జిట్ అయ్యేది చూపెట్టిరు
ఆ
తర్వాత చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పించిరూ మొత్తం అది దేని గురించి ఇంజనీరింగ్ గురించి ఉన్నది మొత్తం
అవున అవును
ఇ
ఎట్లా ఓపెన్ ఎట్లా ఓప్ పన్ చేయడం ఎట్లా ఆన్ చేయడం
చెప్ తెల్సా నాకుంచాను నేను అంత ముందు ఇక్కడ సార్ చెప్పిండ పాససార్
ఆ
కోన్ కొంచెం కొంచెం తెలిసి కాకపోతే అ వర్క్ గురించి తెలీదు వాళ్ళు చెప్పారు
ఆహ వర్క్ ఇందులోకి వెళ్ళి చేయాలని చెప్పియా
యాప్ ఉంటది కదా
అవును
యాప్ ఓపన్ చేసి పాస్వర్డ్ కోడితే వస్తుందని పాస్వర్డ్ చెప్పిండ్రు పని చేేసిన అన్ని క్యాలిక్యులేట్ చేయాలా అదే డీ
వెంటనే వచ్చేసిందా కాలిక్యులేట్ చేయడం
వెంటనే రాలి ఒకసారి చూయిించరు చూపించిన తర్వాత ఫ ఫస్ట్ సార్ నేను చేసిన సెకండ్ టైం రాలే అట్లనే అట్నే చేస్తాంటే ఇ మిస్టేక్స్ ఉంటే వాళ్ళు చెప్పి్రు
మస్తు కష్టం రావడం
అవును మొత్తం మసే
ఆ కాలిక్యులేట్ర్ అంటే మస్తు కష్టం ని ఈ టైపింగ్ ఏమంటారు డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం అంటే ఈజీయ
ఆ అవ ఏం లేవు ఈ ఇంజనీరింగ్ వరకు కాబట్టి కొలతలు కొల్సు కని దాన్ని డివైడెడ్ బై చేయాలలను ఇంటూ చేయాలను మైనస్ చేయయాలో తెలియదు ప్లస్ చేయాలో తెలియదు
మరి ఎట్లా చేసినవు మరి
వాళ్ళు చెప్పి్ర అద ఎ అీ ఫార్ములా జెపీన్ డ్రూ
ఆ
ఆ ఫామ్ లో బట్టి చేసిన కొన్ని కొన్ని కొన్ని కొన్ని
ఎన్ రోజులు జేసినావు మరి
త్రీ డేస్ వెళ్ళిన బయట నేను వర్క్ చేస్తున్నా కదా ఆయన వెళ్ళిపోయిండేమో అనేసి అన్నా వెళ్ళిపోయి ఉండు అని నేను వర్క్ చేసుకుంటున్నా బయటకి వెళ్ళలే డ్రాప్ చేసి వెళ్తాడేమో అనుకున్నాను
ఆ
నేను లంచ్ ఎత్తుకోఓలే త్రీ ఓ క్లాక్ అయితే అందరూ తిన్ డానికి వెళ్ళారు నేన్ రే పోస్ వస్తాను సార్ అని చెప్పి నేను ఇంటికి వెళ్ళాలి ఆకలేస్తుంది మార్నింగ్ కూడా తిని రాలేదని చెప్తే సరే ఇంటికెళ్ళి రేపు వచ్చేటప్పుడు తెచ్చుకోని చెప్పిఉన్ డ్రూ
పంపించిండా ఏమఅన్ లేదా
ఏళ్లమన్నాడు కొత్త గదా
ఉమ్
బయటకు వ రాలే ఇంకా లోపల ఉండే కాల్ చేసి వస్తాడేమోఅనేసి అన్న వెళ్ళిపోయిండేమో అనుకున్నా
ఆ
కాల్ చేసి వస్తావా తీసుకెళ్దు అంటే నేను ఎక్కడన్నాని వస్తావు అంటనవ్ బయటనే కూర్చున్నా అంటాఉండు
ఓ వెళ్ళలే అయితే మార్నింగ్ నుంచి నీ కోసం మా ఆఫీస్ దగ్గరే ఉన్నట్
అప్పటి నుండి ఇక్కడ మా ఇక్కడే ఉన్నా వా అన్నా
ఆహా
ఇక్కడే ఉన్నా అక్కడే ఉన్నాడు ఇక తీసుకొని తీసుకొని వెళ్ళిండు బండి మీద అన్న ఆఫీస్కి వెళ్ళాలి ఆ రోజు ఆఫీసు క్యాన్సల్ అయిపోయింది
ఓ లీవ్ పెట్టుకున్నట్టుండు నీకోసం
వెళ్దామనే వచ్చిండు ఆఫీస్కి వెళ్దామని నన్ను చూసి నేను బయటకు వచ్చి చెప్తనేమో అనుకుండు సార్ తీసుకున్నడు నన్ను నేను డైలీ వర్క్ చేయాలంట నువ్వు వెళ్లు అని చెప్తే వెళ్ళేటోడు
ఆ
నేను ఏం చెప్పలేదు వాళ్ళు సిస్టం ఇచ్చేసరికి అక్కనే కూర్చొని ఇగ అదే నేర్చుకుంటా దాని మీదనే పడిపోయినా
అయ్యో
గుర్తే లేదు ఈనసలు
నువ్వెక్కడున్నవో ఏం చేస్తున్నవో తెలవక అలా అక్కడే ఉండు
ఇంకా అడుగుతున్నరేమో క్వశ్చన్స్ అడుగుతుర్రెమో రావాలా వద్దా అని ఇంకా చూస్తున్నరేమో అనేసి ఆయన అక్కనే ఉంన్రూ అది తెలివదు కదా ఏరియా కూడా తెలువదు కొత్త కదా ఘోరం
అవును
అక్కడే ఉన్నడు ఇగ షాకైనా బయటకు వచ్చి అప్పటి నుండి ఇట్లనే ఉన్నవా వెళ్ళొచ్చు కదా అంటే నువ్వు చెప్పంది నేను ఎట్లా వెళ్ళాలంటే నేను చెప్పాల్న నీకు టైం అయేది తెలవదా లోపల వర్క్ చేస్తున్న అని తెలవదా అని నేను అన్న అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా జేయ కదా అంటే ఆ అక్కడ ఎవరెవరు ఉన్నరో సార్ వాళ్ళు ఉంటారేమో నువ్వు ఫోన్ చేయవు కదా ఎట్లా పెట్టను అంటే సర్లే ఇగ పోదాం పా అని ఇంకా ఆ రోజు సాయంత్రం వరకు తిరిగి తిరిగి తిరిగి ఇంటికెళ్ళి తిన్నాం మళ్ళీ బయటకి వచ్చి
ఉ
షాపింగ్ చేసి డిమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొని నైట్ నైన్ కి వెళ్ళినం.
మళ్ళీ నాకు ఒక ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్నిగా నీతోని